హలో ఆ వినిపిస్తుందండి మీక్
ఆ వినిపిస్తుందన్డి ఎలా ఉన్నారండి ఫైన్ అండి మీరు
బాగున్నామండి
అవునండి ఏమి చేస్తున్నారండి
ఏం లేదండి జస్ట్ ఊరికే కూర్చున్నాం మీరు
ఫ్రీ ఏ అండి ఊరికే ఆలా కారిడార్ లో ఉన్న అవునండి పని లేదండి ఇప్పుడు ఫ్రీ టైం ఫైవ్ వరకు ఎంతున్న పని ఫైవ్ తర్వాత ఫ్రీయే అవునండి మీరెక్కడ ఉన్నారండి
నేను నార్మల్గా ఈ రోజు ఇంట్లోనే ఉన్నానండి నిన్ననే మా తాత వాళ్ళ ఊరికొచ్చానండి విలేజ్ కి
అవునా ఎందుకండి
ఏం లేదండి మాది కొంచెం టౌన్ బో ఇన్ని రోజులంతా అక్కడే ఉండి బోర్ గొట్టింది అన్నమాట అంటే ఎవర్ పనిలో వాళ్ళు
అవునవును
ఆ ఎవరు మాట్లాడడానికి అట్ల ఉండరు ఎవరి వర్కుకు వాళ్ళు వెళ్ళిపోతార ఆ
అవునండి ఏ ఏమాటి కామాట సిటీ లైఫ్ సిటీ లైఫే విలేజ్ లైఫ్ విలేజ్ లైఫ్ ఏ
అవునండి అదే తాతవాళ్ళు ఊర్లో అయితే అందరు ఉంటారు గదా అనిమల్స్ ఉంటాయి చే బాగు నేచర్ బాగుంటది అ
పొలంలోకి వెళ్ళొచ్చు బాగా అక్కడే బాగ టైం టైం స్పెండ్ జేయొచ్చు
బాగుంటది
నాకి విలేజ్ లైఫే అదే అండి నాకి విలేజ్ లైఫ్ అంటే ఇష్టం బాగా
మీది విలేజ్ ఆ టౌన్ అండి
యాక్చువల్గా అయితే మాది విలేజే అండి బట్ అయితే ఇప్పుడు నేను కొంచెం వర్క్ ప్లేస్ నా సిటీలో ఉన్నా అన్నమాట
ఓహో
ఇక్కడ టైంకి ఏమి ఉండవు ఫుడ్ గావచ్చు ఇంకోటి ఏమైనా మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఒకరు చూసుకొని ఉండరు అంత పీజీ లైఫ్
కా ఇన్ని రోజులు విలేజ్ లో ఉండి ఇప్పుడు సడన్ గా టౌన్ లో షిఫ్ట్ అయేసరికి చాలా
అవునండి చాలా అంటే చాలా అండి ఓన్లీ ఫుడ్ ఫుడ్ పరంగానే కాదు గానీ ఫ్యామిలీ పరంగా అన్ని విధాలుగా కొంచెం కష్టమే అండి సిటీ లైఫ్ కి
అవునవును చాలా చేంజెస్ వచ్చింటాయి విలేజ్ తో కంపేర్ చేస్తే సిటీకి
మళ్ళీ మనకి ఇక్కడ వెదర్ పడదు కొంచెం సరిగ్గా వెదర్ వేరే ఉంటుంది ఉమ్ అక్కడైతే ఈవినింగ్ అయితేనే పనికి పోయివచ్చినా ఇంకోటి ఏం చేసి వచ్చినా సాయంత్రం అయితేనే నలుగురం ఒక దగ్గర కలిసి నాలుగు మాటలు మాట్లాడుకునే వాళ్ళు
ఉమ్
ఇక్కడ సిటీ అంతా బిజీ లైఫ్ కదండి ఎవరికెవరు
ఏం ఇంత వర్క్ చేసా లాస్ట్ కి మన రోజ
పడుకోలా తినలా అదే పల్లెటూర్లో ఐతే తే
ఎవరో ఒకరు ఉంటారు బయట ఎంత వర్క్ లో ఉన్న మరి అయినా మనం బయటకెళ్ళి కొంచెం రిలీఫ్ అయి వస్త్ ఇస్తాము
అవునండి మా ఫ్రెండ్స్ తో కూర్చొని ఒక నాలుగు మాటలు మనస్ఫూర్తిగా మాట్లాడుకొని అందరితో కుల్సి అలా ఏమన్నా తినేసి అలా ఇంటికి వెళ్ళ పడుకుంటే రిలీఫే వేరండి
అవునవును అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టి ఉంటుంది గదా
అవునండి చాలా కష్టమైందండి స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇక్కడ ఫుడ్ సరిగ్గా ఉండదు మళ్ళీ ఒకసారి నాకు సడన్ గా హెల్త్ బాలేదండి అది ఏమైందో తెలిదు సడన్ గా జస్ట్ ఫీవరే వచ్చ్ చ్చింది నాకి ఆ ఫీవర్ రావడం వల్ల ఏమైందంటే నేను ఇంకా ఏమంటారు నాతో నిలబడ్డానికి కూడా అవ్వలేదండి
హోమ్ సిక్ అయ్యి ఉంటర్లేండి
మేబీ ఏమైందో తెలీదు ఇంటికి పోదామంటే పోయ్యే కోప్పిక లేదు ఇంట్లో వాళ్ళు చెప్తే వాళ్ళు టెన్షన్ పడతారు
అవునవును
అలా అని ఇంగ నేను చెప్పలేదండి ఇం ట్లో ఇక్కడ ఆ రోజు ఫీల్ అయ్యానండి అదే ఇన్ కేస్ నేను ఇంట్లో ఉండింటే మా అమ్మ మా నాన్న మా తమ్ముడు ఉండే వాళ్ళు నాకు మంచిగా నాకు హెల్త్ బాలేకున్నప్పుడు మనం ఎటువంటి ఫుడ్ దీసుకోవాలో ఫుడ్ ఫుడ్ ఇచ్చేవాళ్ళు నన్ను బాగా చూసుకునే వాళ్ళు అనిపించిందండి నాకైతే
అవునవును
ఉమ్ మీరు అండి మీరోజు
ఎంతైనా ఇంట్లో వాళ్ళు పక్కన ఉంటే మనకి ఏమ్ అనిపించదండి మేము కొన్నిసార్లు ఇప్పుడు మా తాత వాళ్ళు మా మామ్మ వాళ్ళు వాళ్ళు విలేజ్ లోనే ఉంటారు ఏ అకేషన్స్ కి దానికి పిలుస్తారన్నమాట అంటే ఇక్కడ మేము టౌన్ లో ఉన్నాం గాబట్టి ఇక్కడ బాగా ఈ నే అల్వాట్ అయిపోయింట మీ నేచర్ కి ఇక్కడ ఉన్న దానికి అక్కడికి యెళ్ళగానే ఫస్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంటది కొంచెం కష్టంగా ఉంటది అక్కడ స్టార్టింగ్ ఒక టూ డేస్ ఒక వన్ టూ డేస్ కష్టంగా ఉం టది అక్కడ సెట్ అవ్వడానికి వన్స్ సెట్ అయ్యామంటే మరి రిటర్న్ వచ్చ వచ్చేటప్పుడు చాలా బాధపడాల్సింది వస్త్ దండి అనిపించదు అయినా రావాల్సి సిందే తప్పదు గదా ఇంకా
అక్కడ అనుకోని మనం ముందుగానే గెస్ట్లా వెళ్ళుంటాం గదండి మన అమ్మమ్మ వాళ్ళ ఊరికి
ఆ
తాత గాని అవ్వగాని ఎవరైనా బయటికి షాప్కి కెళ్తే మనకి తినేద్ తీసి ఇచ్చేవాళ్ళు
అవునవునండి అట్లా అట్ల్ ఆ మాతాత వోళ్ళు ఎట్లా జరుగుతదంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ మేము మార్కెట్కి బయటికెళ్ళాలా ఏవన్నా తీసుకురావడానికి అదే మా తాతవాళ్ళు ఊర్ళ అయితే వాళ్ళ ఊరి మధ్యలోని మార్కెట్ జరుగుతుంది
ఓ వెరీ నైస్ అండి అందుకే అండి పల్లెటూర్ అంటేనే ఏమంటారు అందానికి మరో పేరు అంటారు
అదే అదే మధ్యలోనే జరుగుతది అది ఒక మార్కెట్ ఎట్లా జరుగుతుందంటే అది ఒకే ఏదన్నా తేరు తిరునాలు జరుగుతు ఉంటాయి గదా అట్లా జరుగుతాదండి వాళ్ళకి ఆ
పొద్దున్నే ఫోర్ కో ఫైవ్ కో స్టార్ట్ చేస్తారు కదండి
అంటే ఆ లేదు సిక్స్ అట్లా అయితది కాకపోతే అన్ని అట్ల ఉంటాయి తిని అంటే స్నాక్స్ గానీ ఏమన్నా పక్క ఊరు నుంచి వస్తారు చిన్న పిల్లలకి బొమ్మలు మామలుగా ఎట్లా ఎట్లా జరుగుతది డ్రెస్సెస్
ఆ సండే అయితేనే ఏమంటే సండే కాదు వేసవి కాలంలో ఐస్ క్రీమ్ బండి మీద వచ్చె అమ్మే వాళ్ళు
ఆ అట్లుంటది ఇక్కడ మనకి టౌన్ లో మనకి ఎప్పుడు గావాలంటే అప్పుడు పోయి దెచ్చుకుంటాము వాళ్ళకి అలా ఉండదు గదా ఆ కాబట్టి వీక్లీ వన్స్ అన్ని వస్తాయండి చాలా బాగుంటది వీక్లీ వన్స్ అక్కడ
అవునండి ఏ అది మార్కెట్ జరుగుతుందని జెప్పారు గదా అది వీక్లీ వన్సా అండి జరిగేది ఏ వారం జరుగుతది అది ఏ వారం జరుగుతుందండి
మాకి ఇక్కడ టౌన్ లో అయితే ప్రతిసారి జరు అంటే మాకు ఇక్కడ జరుగుతదండి టౌన్ లో మండే కాకుంటే మనం ఎప్పుడైనా పోయి తెచ్చుకోవచ్చు బయట దొరుకుతు
లేదండి నేను మీ అవ్వ అదే మీ తాత వాళ్ళు ఊర్లో అడుగుతున్నా అవునా ఫీమ్ అండి మా ఊర్లో వెంచ్ కదా తర్స జరుగుతుది వేరే వేరే ఊరు నుంచి అందరు వస్తారు టోమాటోలు పచ్చిమిర్చి అంట ఒక్కొక్క వెజిటబుల్స్ డిఫరెంట్ విలేజెస్ నుంచి వచ్చి మా ఊర్లో థర్స్డే ఎవ్రీ థర్స్డే జరుగుతుం జరుగుతదండి
అక్కడ వెనస్డే వెనస్డే జరుగుతది ప్లస్ అక్కడ వాటర్ పెద్ద పెద్దవి చింత చెట్లు అన్ని చాలా ఉంటాయండి
అదే అండి ఇప్పుడు మనం ఏమన్నా మంచిగా ఫుడ్డు చేసుకొని పొలంలోకి వెళ్ళి ఎండపోద్దప్పుడు మా అబ్బ చల్ల గాలి వస్తున్నప్పుడు చెట్టు కింద కూర్చొని ప్చ్ ఆ తింటే అందరం కలిసి వేరే ఫీల్ అండి
అవునవును నేచర్ చాలా ఫ్రెష్ గుంటుంది ఈ సమ్మర్ లో అయితే ఇంకా చాలా బెస్ట్ అండి ఇక్కడ మనకి టౌన్ లో చాలా వేడిగా ఉంటాది
ఇప్పుడు ఎంత వేడి ఉన్న మాక్సిమం మనం బయట ఉన్నాం అనుకు చెట్ల కింద మనక అంత వేడే అ అనిపిదండీ అసలు
అసలు మనకి ఇక్కడ ఫ్రెష్ ఎయిర్ దొరకడం చాలా కష్టం అండి మనకంత పొల్యూటెడ్ ఎయిరే మనకు వచ్చ
అవును ఎందుకంటే వెహికల్స్ మ ట్రాక్టర్స్ వెహికల్స్ ఎక్కువ కదండి టౌన్ లో అందుకే
అవునవును
ఇంకా పల్ మనం పల్లెటూరులో పల్లెటూరులో మనకు పొల్యూషన్ మాక్సిమం తక్కువే ఉంటుందండి ఎందుకంటే మన సైడ్ పల్లెటూర్లలో మీరు చూసినట్లయితే ఎద్దులు బండ్లు యూజ్ చేస్తారు
అవును ఎద్దుల బండ్లు యూజ్ చేస్తారు అండ్ చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి వాటర్ ఎక్కువ ఉంటాయి
అవును ఇంకా ఎండలకాలం అనుకోండి మనం పొలంలోకి వెళ్లి తొట్టి ఉంటాయి కదండి తొట్లు
అవునవును ఉన్నాయండి అక్కడ కూడా ఇక్కడ మాకి టౌన్ లో అయితే అందరికి ప్రతి ఇంటికి ట్యాబ్స్ ఉన్నాయి వాళ్ళకి అలా కాదు ఏరియాకి మొత్తానికి ఒక తొట్టి ఉంటుంది
ఓకే అది కాకుండా మామూలుగా పొలం మామూలుగా పొలంలో కూడా వాళ్ళ తొట్లు కట్టిచ్చుకుంటారండి అంటే ఎప్పుడైనా వాటర్ మందు కొట్టేకి కానీ అట్లా అని చెప్ప కొన్ని తొట్లు ఉంటాయ్ అనమాట ప్రిఫర్ చేసుకునేకి ప్రిజర్వ్ చేసుకునేకి వాటర్ దాంట్లో వెళ్ళి మోటర్ ఆన్ చేసుకుని మనం బాగా మోటర్ కింద మునగొచ్చండి ఎండాకాలం
ఇంకా అక్కడ ఫ్రెష్ మిల్క్ దొరుకుతాయి ఫ్రెష్
ఆ అవునండి అది అది వి తౌట్ కెమికల్స్ అంటే మన కళ్ళ ముందరే పాలు పాలు హీట్ చేసి తోడంట వేసి అన్ని మంచి లైఫ్ అండి విలేజ్ లైఫ్ అనేది ఒక సూపర్ లైఫ్
ఇక్కడ టౌన్ లో అయితే మనం ప్యాకెట్స్ లో తెచ్చుకుంటాం అవి ఎప్పుడో స్టోర్ చేసి పెట్టింటారు ప్యా కెట్స్ లో కానీ మనం ఫ్రిడ్జ్ లో ఉంటాయి కాబట్టి ఫ్రెష్ ఏ అనుకుంటాం
అంతే మనకు తెలిదు కదండి ఎంతైనా ఏ మాటకి ఏ మాట డిఫరెన్సెస్ చానా ఉంటాయండి ఫుడ్ అని కావచ్చు లేదంటే పొల్యూషన్ అని కావచ్చు ఇంకా ఏమంటారు ఏదైనా నలుగురితో కలిసిమెలిసి మాట్లాడేది కావచ్చు ఏ మాటి కామాట టౌన్ లో అన్ని అవైలబుల్ లో ఉంటాయి బట్ అయితే ఉండాల్సి నేటివి దొరకవండి నలుగురితో మాట్లాడితే వచ్చే ఆనందం
కానీ ఇప్పుడు ఎవరు అలాంటి దాన్ని ప్రిఫర్ చేయ లేదండి అందరు ఎలా అయిపోతున్నారంటే ప్చ్ ఒకరినీ చూసి ఒకరు అప్డేట్ అవుతున్నారు అందరు విలేజ్ నుంచి అందరు టౌన్ కి ట్రాన్స్ఫర్ అవుతున్నారు
అదే అదే ఏమంటారు పనులు లేవు కదండి ఇప్పుడు కొంచెం వాటర్ ఉమ్ సిగ్నల్స్ అనేవి కాదు మళ్ళీ ఇంక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంట ఒక రైతు నమ్ముకొని పంట పండిస్తున్నాడు అనుకోండి ఆ పంట గిట్టు బాటు కాకోకుంటే ఒకసారి నష్ట తోస్తే ఓకే అలా టూ త్రీ టైమ్స్ జరిగింది అనుకోండి ఆ రైతు కోలుకోవడానికి చాలా టైం పడుతుందండి అప్పుడు ఏ మనిషికైనా రైతు అనే కాదు ఒక మనిషికి అలా రెండు మూడు సార్లు జరిగేసరికి ఈ పని చేసుకునే కన్నా ఇది కౌలుకి ఇచ్చే టౌన్ కి వెళ్లి ఏదో ఉన్న దాంట్లో చేసుకుంటే బెస్ట్ అని అనిపిస్తుందిండి
చాలా మంది ఇట్లనే అయిపోతున్నారండి అందరు సిటీస్ కి మిలిపోతున్నారు వర్క్స్ కోసం కొంతమంది అయితే జాబ్స్ కోసం కొంతమంది ఎవరు ఎట్లా కావాలో అట్లా చేసుకుంటున్నరండి
చ్చి వాళ్ళకి నచ్చి నచ్చనీ లైఫ్ తో అదేమంటారు ఫుడ్ ఉంటుందిం ఫుడ్ టైప్ని మన సైడ్ బా చేసుకొని మనం కారం ఏక్ కువ వేసుకోని అట్లా తినడం కానీ ఇటు సైడ్ అట్ల అంతా ఉండవు అసలు టేస్ట్ ఉండవుండి వెజిటబుల్స్ కూడా మాక్సిమం కెమికల్స్ యూస్ చే ఏ అసలు ఆది అవునండి అదే మనం టౌన్ అదే పల్లెటూర్లు అనుకోండి మనం డైరెక్ట్ తోట దగ్గర వెళ్ళి తోట్లేకె వెళ్ళి తెచ్ తెచుకోవచ్చు అండి టొమాటోలు పచ్చిమిర్చిలు అట్లా అవన్నీ
అవునవునండి
ఎంతైనా విలేజ్ లైఫ్ వలేజ్ లైఫ్ సిటీ లైఫ్ సిటీ లైఫ్
రెండూ అంటే విలేజ్ లైఫే బెస్ట్ అని చెప్పలేము టౌన్ లై టౌనే బెస్ట్ అని చెప్పలేముండి మన వర్క్ను బట్టి మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంతే
అంతే అండి నచ్చినా నచ్చకపోయినా అడ్జస్ట్వ్వి కొన్ని ధన్లకి తప్ప
ఉమ్ ఇప్పుడు మనం విలేజ్ లోనే ఉండి జాబ్ చేస్తా చే
ఆ అదే అదేదండి చెప్తునేదా ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మనం నడుచుకోవాలండి ఇంకోవే లేదు ఎందుకంటే మనకు ఉండేది ఒకటే ఒకటే లైఫ్ అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ
అడ్జెస్ట్ అవుతూ ఉండలా గుడ్ బ్యాడ్ రెండు తీసుకోవాలా
అవునవునండి
ఆ
సరే అండి థ్యాంక్స్ అండి మీ సమాచారాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు
థ్యాంక్ యూ అండి